హలో హలో
అ
హలో మేడం నమస్తే బాగున్నారా
హలో
ఆ మేడం నమస్తే బాగున్నారా?
హా బాగున్నారు మీరు బాగున్నారా?
ఆ బాగున్నావండి ఏం చేస్తున్నరండి.
అప్పల తింటన్నా
అవునా మగ్ బెట్టదేం లేదా మీరే తింటారా ఏం చేసుకున్నారు?
దాన్ని దాని పేర ఎంటి దిన్ పేరా చక్కల్ పకోడి చక్కల్ పకోడి
చెక్కలు పకోడియా ఉ చెక్కలు పకోడి ఎలా చేసి సరే అండి
హు హు హు హు హలో
కొంచెం మాకు నేర్పిస్తే మేమో నేర్చుకుంటాం కదా
అది నోర్మల్గా కట్టగాల చెస్దేధాగర్రా నే పిండి వేరేదిండ అ ప్రేషించా
అదే ఏ పిండి కలపాలి ఎలా కలపాలి ఎంత క్వాంటిటీ లో కలపాలి కేజీకి ఎ ఎంత ఏం పోయాలి దాంట్లో ఇవన్నీ ఒకసారి మీరు క్లారిటీగా చెప్తే నేను కూడా ఒక నోట్బుక్ ప రాసుకుంటాను రాసు పని
నాకు బేసిక్స్ కూడా తెలియదు నాకు బేసిక్స్ కూడా తెలియదు
అవునా ఎవరు చేశారు మరి ఓ ఆమ మా ఖుషి అయితే మీరు
అయ్యా తాదకుచి
ఓ ఓకే ఆ తినేది మాత్రం అమ్మమ్మ చేతివి అంటారు అ చెప్పేది మాత్రమా తాతయ్య కూర్చి అని చెప్తున్నారా మేడ మీరు భలే ఉన్నారు అసలు
యాయా ఏం చేస్తున్నారు మీరు
ఈవినింగ్ వాక్ వచ్చినామండి కొన్సెం డైట్మెట్ ేం చేద్దామని వెయిట్ గెయిన్ అయిపోతున్నావు
ఓకే
ఏదో ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఉందామ అని అనుకుంటే ఫిఫ్టీ ఫోర్ క వచ్చేసినాము
అయ్యోళ పెద్ద వెయిట్ ఏం కాదుగా ఇన్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్ ఫైవన్ను
ఓ నాగండ ఇంకకేష్ ఎక్కువే ఉన్నారు అయితే
అంటే నేను హైట్ ఉంటా సో కరెక్ట్ గానే ఉన్నా
ఆ మరి హైట్ వైజ్గా ఉండాలి అనింటే వెయిట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి కదండి
ఉ హైట్ ఉన్నా కరెక్ట్ గానే ఉన్నా
ఓకే ఓకే ఈ వెయిట్ లాస్ కు ఈ బాగా మజ్జిగ తాగమంటున్నారు పని చేసిద్దంటారా
వెయిట్ లాస్ కి వెయిడి నీళ్ళ పొద్దు పొద్దున్న వేడి నీళ్ళలను నిమ్మకాయ రసం పిండుకొని తాగాలి
ఓ నిమ్మకాయ రసము వ నళ్ళలో అంటే గోరవ చెట్గా బాగా ఎక్కువ వేడి ఉండాల
నార్మల్ గోరువషిన వాటర్ లో నిమ్మకాయ వుండుకొని తినాలి తాగాలి
ఓకే అంటే ఎన్ని రోజులు తాగాలండి అది
రోజు తావాతే మంచిది హెల్త్ కూడా
ఆహా అంటే ఓన్లీ వెయిట్ లాస్ కోసమైనా లైక్
వెయిట్ లాస్ కు వస్తుంది అన్నిటికీ పని చేేస్తుంది చలువు ఉంటంది ది బాడీ
చల్లగుంటాదా
ఆ హు అంతే
ఓకే ఈ బాడీ చల్లగా ఉండడం కోసం అంటే చ అంటే వేడి చేయకుండా ఉండడం కోసం సబ్జా గింజలు కూడా వాడతారు కదా మేడమ్
అంటే మార్నింగ్ వెయిట్ లాస్ కూడా అది యూజ్ అయితది కదా
ఆ సబ్జా గింజలు కూడా వాడతారు అనుకుంటా వెయిట్ లాస్ దాంట్లో
ఏమో సబ్జా గింజలు ఏమోగానీ నేనైతే నిమ్మకాయ్ వాటర్ తాగా
కొంతమంది ఏమో వెల్లులిపాయ్ తినమని చెప్తున్నారు ఇంకొంతమంది ఏమో ఆ నిమ్మకాయ నీళ్ళు హనీ వాటర్ హనీ వాటర్ లో కలిపేసుకొని తాగమంటున్నారు ఇంకొంతమంది ఏమో అల్లం పెట్టుకొని డికాక్షన్ లాగా అలా తాగమంటారు అసలు ఈ వెయిట్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో ఏమో ఆడా
ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్త్ మే అన్ని వాడాల్సిన అవసరం కూడా లేదు కదా
అసలు నైట్ తినేనే తినవు పొద్దున ఒక పూట తింటున్నావు మధ్యానుంచి ఏదో సం ఫ్రూట్స్ చోటి కానిచ్చేస్తున్నాము ఆకలియినా కూడా ఆకలితోనే ఉండిపోతున్నావు అయినా కూడా తంగట్లేవు
ఫుడికి దానికి ఏం సంబంధం ఉండదు
అదేంటండి వెయిట్ పెరగడం అంటేనే ఫుడుకి సంబంధించింది కదా
కాదు ఫుడక్ ఏం సంబంధం ఉండదు కొన్ని డేకి ఎక్ససిజస్ చేస్తే ఫుడ్ బ్యాలెన్స్ అయితాది కదా
ఎక్ససైజ్ అంటే జిముకి పోయి చేసే అంత
ఇంట్లో స్ట్రెచింగ్స్ చేయండి ఇంట్లో స్ట్రెచింగ్స్ చేయండి మార్నింగ్ యోగా చే యండి
అవునా ఆ యోగా ఫ్రీ క్లాసెస్ ఏమైనా ఉన్నాయా మేడం మీకు తెలిసినవి
హు ఫ్రీ క్లాసెస్ ఏం తెల్వయ్ యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చుగా
యూట్యూబా అంటే నెట్ సరిగ్ రాదు మేడం అది జెరా ఇది కొంచం పల్లెటూరు ఆ అందుకని ఏవైనా ఫ్రీ క్లాసెస్ ఉన్నాయని అంటే వీడియోలు అన్ని కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వైఫైడ్ తోటి డౌన్లోడ్ చేపించుకొని అవి పెట్టు కొని చూద్దామని
మా మదర్ దగ్గర ఉండాలి నేను లింకప్ కాల్ లో దొరికితే షేర్ చేస్తాలెండి
తప్పకుండా మేడం చేయండి మర్చిపోవద్దు
ఆ ఒకే అండి ఇంకా ఏం చేస్త్ స్తున్నారు తిన్నారా
లేదు మేడంమ్ అయో ఐస్ క్రీమ్ తినేసి వస్తు న్నీ నేను ఇన్ సేపే
ఒకే మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్
ఐస్ క్రీమ్ వచ్చేసి బ్లాక్ కారానెట్
యా ఇస్ మై ఫేవరెట్ నేను కూడా ఇందాక తిన్న యా
ఆ బ్లాక్ కరెంట్ దానికోసం అన్ని పోతే అక్కడ వాళ్ళ దగ్గర లేదంట మేడం ఆ ఇంకా కుల్ఫీ ఉంటే సరే ఐస్ క్రీము రెడ్ వెల్వెట్ ఆ
యా
ఆ రెడ్ విల్వేట్ తిన్నగనీ టేస్ట్ అనిపించలేది రెడ్ వెలవేట్టు కేక్ లో మాత్రమే బాగుంది మేడం
ఐస్ క్రీమ్ లో బాలేదా ఓకే పచే ఇద్దాం అనుకున్నా కానీ మంచి ఓప్పుకోలే
ఆ అయితే ఏమైందంటే నేను బ్లాక్ కేర్ అంటివి కొనుకుందాం అని జెప్పేసి పోయినను ఆ పోతే బ్లాక్ కరెంట్ లేదంటా ఇంగా అక్కడ కుల్ఫీ లే ఎక్కువున్నాయి సరే ఇంక ఏదో ఒకటి అడ్ అడ్జస్ట్ అయిదామని చెప్పేసి కుల్ఫీ కొనుకున్నా కుల్ఫి కొనుకుంటె ఆ కుల్ఫీ టేస్ట్ ఏ లేదు మేడం
అవును ఇప్పుడు ఉండట్లేదు లేండి
మనకి హైదరాబాద్ పోతే ఒక ప్లేస్ ఉంటది
వరంగల్ లో కూడా భద్రకాళీ బండ్ భద్రకాళి డా బండ్ దగ్గర ఉంటది
అసలు కుల్ఫీ ఎంత టేస్ట్ ఉండాలి మేడం అసలు టేస్ట్ గొ ఇవా పైసల్ దండగా అనిపించింది ఇరవై రూపాయలు దండగా
ఇంకా మేడం, ఇంకేమి ఇష్టం మీకు
నాకు, మ్మ్ పానీ పూరి దట్స్, అది నా గుండెకాయ్
వాహ్ ఏమన్న చెప్పిండ్రా
అసలు అది లేంది నేను లేను
బ్బా పానీపూరి అంటే మీరు మీరంటే పానీపూరి అనిట్టే చెప్పిర్రు కదా
మ్మ్ మ్మ్ ఇట్స్ మై ఇమోషన్ ఎప్పుడు సాడ్గా ఉన్నా హ్యాపీగా ఉన్నా
అదిన్ అవి తింటే సెట్ అయిదంటారు, ఓ ఈ ట్రిక్ ఏదో బాగుంది మేడం మేము కూడా ట్రై చేస్తాం అయితే ఇంక మా ఫ్రెండ్స్ కి కూడా చెప్ తనా ఏమన్నా ఎప్పుడైనా వాళ్ళు కోపం తోటి ఉన్నా బాగా హ్యాపీనెస్ తోటి ఉన్నా
అదే వాళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చింది తింటే సెట్ అయితరు అది నకి నా పానీపూరి నాకు ఇష్టం కాబట్టి నేను ఏ మూడ్లో ఉన్నా నేను పానీపూరి తింటే నా మూడ్ సెట్ అయిపోతుంది
ఓకే ఓకే అంటే ట్రై చేద్దాం మరి ఇప్పుడు వ ఆ తింటే సెట్ అయ్యిది అని అంటే ఒకసారి ట్రై చేస్తే వాళ్ళు కూడా సెట్ అయ్యింది అనుకోండి వాళ్ళు కూడా తింటారు అట్లానే
ఉ ఒకే
చెప్పి చూస్తా ఈసారి అయితే మరి మంచి ప్లాన్ ఉంది ఈ వండర్లా పోదాం అనుకుంటున్నాం వస్తారా మీరేమన్నా?
వండర్లా నాకు కుదరదండి నేను చాలా లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా
మీ దగ్గరా ఏమి ఉండవా మేడమ్ వండర్లాకి
చెన్నైలో చెన్నైలో ఒక వండర్లా పడ్డది దానికి వెళ్ళామని చూస్తున్నాం కొత్తది ఒక టూ మంత్స్ అయింది అనుకుంటా రీ ఓపెన్ అయ్ హైదరాబాద్ దానికి కంటే పెద్దది అది
ఓ అంటే మోస్ట్లీ వాటర్ గేమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కదా వండర్లాలో మీకు వాటర్ గేమ్స్ అన్ని ఆడడం ఇష్టమేనా
వాటర్ కంటే నార్మల్ గేమ్స్ ఇష్టం లైక్ రోల్ కోస్టర్ అని డ్రాగన్ అదే డైనోసర్వివి ఇవి ఇష్టం
ఓ ఓకే
క్రేజీ ఉంటాయి
అవునా
య
ఓకే ఓకే
మీరు ఎన్నిసార్లు వెళ్ళారు
ఆ నేను ఒక ఫైట్ టైమ్స్ అన్ని నాకు బాగా వాటర్లా ఆడుతాను వాటర్లా ఆడ బుద్ధి ఆంటే మేడం నాకు బాగా బాగా అంటే బాగా ఇష్టం వంటర్లా
అయితే వైల్డ్ వాటర్కి వెళ్ళండి
అవునా అక్కడ ఏమింటదండి
వైల్డ్ వాటర్స్ లో ఎక్కువ వాటర్ రైట్స్ ఉంటాయి
ఓకే ఆ రైడ్స్ అంటే ఏమన్నా వెహికల్స్ మీద పోవుడ
ఆహా వండర్ల లాగానే గానీ కొంచెం పెద్దగా ఉంటాయి రేడ్స్ వాటర్వి
అవునా
ఎస్స్కెప్ సిటీ
ఏమైనా పల్లెటూరులో ఇట్లాంటి గేమ్స్ అనేవి ఉండవు పల్లెటూరు గేమ్స్ వేరే వేరేలాంటి మంచి మంచి గేమ్స్ పెడతారు మేడం
హ్మ్మ్ మీకు బోటింగ్ ఇష్టమా
బో చాలా ఇష్టం మేడం మస్తుంటది ఆ ఉత్తరాఖండ్ పోయినప్పుడు రివర్ రాఫ్టింగ్ అని ఒకటి ఏముండే అంటే గేమ్ అంటే గేమ్ కాదు రివర్ రాఫ్టింగ్ అది ఆ వాటర్ నదిలో చిన్న పడవలు వేసుకని తీసుకని పోతారు.
ఒ
బాగా ఇష్టపడ్డదాన్ని అది చేసొచ్చిన దగ్గర నుండి అసలు వాటర్ అంటేనే బాగా లైక్ ఉంది
ఓకే
ఓకే మేడం వస్తే మీరు కూడా ఫోన్ చేయండి కలిసి పోదాం
ఆ ఓకే ఓకే
బాయ్
హ్మ్మ్ బాయ్